హలో గివి గివిట్ ఏం గాలే అండి. ఫుడ్ గురించి హు ఏం కర్రీ చేసిరండి ఈ రోజు పప్పుచారు అండి మీది క్యాబేజీ అల్ క్యారెట్ అవునా క్యరెట్ ఎట్ల చే సరే నా నేను చేయలే అంది మా డాడీ చేసిండు అవును నీకు ఏది ఎలాంటి ప్రాసెస్ తెలుసు అండి ఆహా ఫుడ్ గురించి ఎలాంటి ప్రాసెస్ తెలుసండి తెలుసండి చికెన్ ఉండొచ్చు బిర్యానీ ఉండొచ్చు ఓ ఒకసారి చెప్ప రా అండి రెస్పెక్ట్ లెస్
ఏం కర్రీ చెప్పాలి
నాకు బిర్యానీ కావాలి అండి
బిర్యానీ చికెన్ అంతా మంచిగా కడుక్కోవాలి అన్ని పీసుల కారం ఉప్పు పెరుగు అవన్నీ మసాలాలు వేయాలి కలిపి పెట్టుకోవాలి బాస్మతి ఉడకబెట్టుకోవాలి చికెన్ దాంట్లో వసేయాలి
మీకు బిర్యానీ అంటే ఫేవరెట్ అ హు నాకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఎక్కువ చాలామందికి బిర్యానీ అం ఫేవరెట్ ఉంటుంది గా
హు నాకు కొంచెం మైనిస్ అంటే ఎ నాకు ఇష్టం బయట ఫుడ్
హో అవునా అండి మీరు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నాదంటే శవర్మ అంటే ఇష్టం అవును శవర్మా ఇంకా ఇంట్లో చేయొచ్చు అండి మీకు చేయొచ్చండి చికెన్ అంతా బయిల్ వేంచుకోవాలికోవాలి హు కోవాలి ఎగ్ ఉంటాయికదా ఉడకబెట్టినావి ఆహా మిక్సీలో వేసి మూత పెట్టాలి అది మైనస్ ఆహా అయితది అవునా ఆహా అండి మీ రైస్ స్ బాగా చేస్తారు అనుకుంటా
అవునండి అంటే మరీ ఎక్కువ
మీ రెసిపీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు
ఇవ్వర్లేరండి
అవునా మీ ఫుడ్ బాగుంటదండి
మీరెప్పుడు తిన్నారండి
ఆ అంటే మీరు చెప్తున్న ప్రాసెసే బాగుంది ఇట్లా మీకు తెలుసు కాబట్టే కదండి మీకు రెస్ పి తెలుసాను అర్థం ఇంకా చెప్పాలి మీరే ఫుడ్ అ జంక్ గురించి బయట ఫుడ్ తింటారా అండి
ఆ బయట వచ్చదు ఇంతమండి ఈ రోజు కూడా అదేదో గప్పు చుప్పుట్లేదు దన్న సమోసా పెలిపూరియో సథంగ్ లేదో
ఉ నాగ్ బిర్యానీ ఇష్టమండి ఫుడ్డులోఎక్కువ బయట అవుతారండి మ ఉడీంటా బయట మా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి
ఒకసారి మనం కూడా పోవాలండి
ఆ వెళ్దామండి ఇంట్లో అప్పుడప్పుడే వస్తా మమ్మీ అంతే బిర్యానీ స్వీట్స్ ఇష్టమా అండి
ఆ ఇష్టమండి రస్మలై
రస్మలై వావ్ నా ఫేవరెట్ కూడా అండి
ఇక చాలా మంది ఫేవరెట్ అ మీ రస్మలై పెరుగు చెప్పినవా
ఏం పెరుగు సల్ల వేయొచ్చా అండి పేరుగు బాగుంటది కదాండి కోతిమీర చికెన్ వండినప్పుడు బాగుంటదండి కి అవునండి స్వీట్స్లలో గులాబ్జాము కూడా బాగుంటాయి ఇంకా ఫుడ్డే మొత్తం సేమియా ఉన్నాయా అల్లా అదే బర్రె పాలు, నెయ్యి.
ఇకా చెప్పండి తింటామండి మాటన్ బయట తిన్నాను గానీ నెయ్యి,
ఆహా మీకు నెయ్యి అంటే ఇష్టమా, అం ఆహా ఇంకా మంచి ఫుడ్ తీసుకోండి మంచి ప్రో ప్రోటీన్ వాడండి. మంచి హెల్ది ఫుడ్ తినండి, పొద్దనుంచి పప్పుచారు ఫుడ్డులో ఇంకా అది సోరకాయ కర్రీ మీరండి, మీరు ఎం కర్రీ వండారు డి అవునా అండీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ చెప్పండి ఆకుకూరలు తింటారా అండి,
పెరుగు తెస్తామండీ ఇంకాండి, లేదండి పాలకూర గవ్వె తింటాం,
అవునా అని తోట కూ బచ్చల కూర తినారా అండి, ఆహా లేదండి, కాలేజ్కి వెళ్ళినా కూడా లంచ్ లో కూడా ఫుడ్ కాలేజ్కి వెళ్ళిన, హాహా అది కాలేజ్ కి వెళ్ళిన కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్డె తింటాం, బయటికి పోయి బయట విషయాలు మాట్లాడకండి, నేను మమ్మీ డాడీ ఇద్దరు తమ్ములండి మీ ఇంట్లో అండి అవునా, వాళ్ళకి ఫుడ్ అంటే ఇ ఎక్కువ అవునా ఎక్కువ ఏ రెస్పి బాగా చే స్తాడండి మీ డాడీ, అవునండి, మటన్ ఫ్రై కూడా బాగుంటందండి మటన్ పచ్చడి చేసుకోవాలి, మటన్ పచ్చడా ఎట్లా వేస్తారో అంత తెలియదు కానీ వాట్ ఎక్కువ మాత్రం మటన్, కడిగి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో తర్వాత కారం ఉప్పు కలిపి పోపు చేయాలి తర్వాత నిమ్మకాయ పిండు ని ఒక జార్ లో పెట్టుకోవాలండి,
ఆమె ఎట్లాన్నా ఆ సరే అండి సరే అండి మరి ఆ సర్ మా చెప్పండి ఇంకా మీరు దేపాలే ఇంకా ఫుడ్ అయిపోంది మంచి ఉహు ఉం మీరు హాస్టల్ ఫుడ్ ఆ ఇష్టమేనా అండి
అంటారుకదా
ఆ అవునండి ఉమ్ అవును కొందరికి కాస్ తల్ ఫుడ్ పడ్డది కదాండి. ఉమ్ అహ లేదండి నాకు కూడా పడదు అందుకే హాస్టల్ మానేసిన్నా నేను అవునండి ఊ కత్తిన్ కెఫె
ఇంకా అండి
హుమె ఇంకా ఏట్ తెలస్ స్వీట్స్ స్వీట్స్ అంటే ఇష్టమా అండి ఉ కేక్ దింటారా అవునండి అవే బాగుంటయ్ ఎక్కువ తస్మాలై ఆ పైనాపిల్ కూడా బాగుంటది
ఆ పైనాపిల్ కూడా బాగుంటది ఇక్కడ మా దగ్గర కేక్ షాప్ ఇట్ల బాగుంటాయి అవన్నీ
ఉన్న అండి అవు కేక్స్ లో ఇవే ఎక్కువ బాగుంటయ్ ఉ ఇమ్ ఇంకా చెప్పాలి చాక్లెట్స్ ఇష్టమా అండి
ఊ
డై డైరీ మిల్క్ కంటే చానా ఇష్టం ఇష్టం అండి నాకు డైరీ మిల్క్ అంటే పిచ్చి చనా మందికి ఆ కిట్కట్ కూడా బాగుంటదండి
అదోర్కుతలేవు
అవునా అండి
క్వాలిటీల అడిగినా క్వాలిటీల అడుగుతేనె వన్ రూపీ అడుగుతున్నామేందమ్మా అని అంటున్నారు
ఆహ ఇంకా స్టాక్ రాలేదేమో అండి తెస్తారేమొ మీకోసం అన్న దొరూకు తది చాక్లేట్ అ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ లో మనకి కొంచెం స్పైసీ స్పైసీగా హాట్గానే ఇష్టాము ఆ చికెన్ రైస్ ఎక్కువ తింటా అండి నేను ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ పిచ్చిదాన్ని వారంలో ఒక్కసారి అన్న తింటా చికెన్ రైస్ అన్న ఆ ఫ్రైడ్ రైస్ హ్ మొన్ననే మా ఫ్రెండ్ బర్డే దేవత్కెల్లినం రాయల్ డైన్ కి బిర్యానీ దిన్నం బటర్ నాన్ రోట్ నాన్ చికెన్ తీసుకున్నామండి హ్మ్మ్ బావుందండి టేస్ట్ అక్కడ రాయల్ టై లా పన్నీర్ రోటీ చిట్టా తందూరి రోట అది ఎట్లా ల్లో అని బటర్ రోటీ మాత్రం అది బట్టర్ వేసుకుంటా చపాతి లాగా చిస్తారండి మైదాం పిండి తోటి బటర్ నాన్స్ చ చికెన్ లో బట్టర్ కలుపుతారు బట్టర్ నాన్ చికెన్ ఆ బాగుందండి మొన్న తిన్నా కదా బటర్ నాన్ చికెన్ బావుంది ఆ ఏమో అండి నెక్స్ట్ నా బర్త్డే ఉందండి ఏం ఫుడ్ తింటానో తెల్వదు ఆ మీరు వస్తా అంటే బిర్యానీ తినిపిస్తాండి
బిర్యానీ వద్దుగాని మండి కావాలాండీ మైనీస్ ఉంటార్లో
ఆహా అవునా అండి సరే అండి మీ కంటె ఎక్కొన తీసుకెళ్తా అండి మండి కి అవునా అండి సరే అండి బాయ్ మళ్ళీ కొత్త టాపిక్ తో రేపు కలుసుకుందాం. ఓకే అండి థ్యాంక్